హలో
హాయ్ అండి.
నే
బాగున్నారా అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం చేస్తున్నారండి లంచ్ అయిందా అండి.
హలో ఆహ్ అయిందండి పిల్లలు పడుకున్నారు. ఆహ్ అయిందండి. మీదండి
ఆహ్ అయిందండి. ఇందాకే అయిందండి. అయిందండి.
అవును ఏమ్ స్పెషల్.
ఉమ్ ఏం లేదండి. ఇవాళ నాపల గోర్చిక్కుడుకాయ్ కర్రీ చేశాను.
ఒన్
చారు చేసాను. టమాట చార్లెక్క. సమ్మర్ లో కొంచెం లిక్విడ్స్ అయితేనే పిల్లలు మంచిగా తింటారు కదండి. అందుకే అలా చేశాను.
అవునా తింటారు అవి కూడా.
సమాచారలు ఆహ్ ఏదైనా తింటాన్ తింటారు కానీ టైం. టై ఆహ్ టైం తీసుకుంటాడండి కొంచెం పల్లీలు పల్లీల పొడి అట్లా వేసి చేసాను టేస్ట్ బానే ఉంది.
ఉమ్ ఇంకా
మీ మీ పిల్లలు అన్ని కర్రీస్ తింటారా అండి.
ఆహ్ అన్ని తింటారు అండి కొంచెం ఒక క క ఆహ్ కర్రీ ఒక కాకరకాయ కర్రీ తప్ప అన్ని తింటారు. కాకరకాయ కర్రే కొంచం తినరు అది అత్ అది వండిన రోజు ఇంకా వేరే వండాలి. చాలా వరకు వండాను వేరు అంటే చారు తింటారు ఫ్రై కర్రీలు తినారు అవి.
డ్రై ఉంటే మింగలేరు కదా.
ఆహ్ అంటే పీసేస్ తింటారు ఒక్కొక్కసారి ఆహ్ తినబుద్ధి అయినప్పుడు తింటారు లేదా అంటే టమాటా వేయాలా కర్రీ చేసినప్పుడు. కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు. గ్రేవీ ఉన్నప్పుడు కర్రీ ఫ్రై చేస్ మొత్తం డి ఫ్రై లాగా తినరు అది చెడుంటాది ఎంత ఫ్రై చేసిినా ఆ చేేదు పోదు ఇంకా పైటా అది ఉంటది కాదా కాకరకాయ మొత్తం ఆ గ్రేమ్ పైన ఉన్న గ్రీన్ కలర్ అంతా తీసేసి లోపాల అంత సీడ్స్ తీసేసి తినగలుగుతారు అందుకని టమాట టమాటా వేస్తా మీ నేను తినను వాళ్ళు ము వీళ్ళు ఇద్దరు తినరు పిల్లలు ఇద్దరు ఇంకా మా ఆయన కూడా తింటాడు కాబట్టి ఆయనకి ఎప్పుడో ఒకసారి ఆ నాకు అసలు నచ్చదు ఒకటే తినను నేను
ఆ
హ్మ్
ఇంకా నాన్ వెజ్ మంచిగానే తింటారాండి
ఆ నాన్ వెజ్ కూడా బానే తింటారండి ఆ అదే తింటున్నాను ఇప్పుడు సమ్మర్ లో ఆ ఫిషెస్ పాడుతు న రాదా విలేజలో
ఆ అవునువునువును ఫిష్ మంచిది ఆ
తగ్గిపోతాయి కదా వాటర్ పడుతున్నారు.
ఓకే.
ఇ పిల్లలు ఎక్కువ అవేతింటారు అది ఈ చిన్న పాప ఫిష్ మంచిగానే తింటాది పెద్దామే తినట్లేదుఎందు అంతక ముందు తినేది ఈ మధ్య ఎందు ఓ తీయిపిచ్చిన అయితే ఒక్కోసారి మా హస్బెండ్ తినింపితే ముళ్ళొచ్చింది. ఆ వచ్చే సార్కి భయమే మా డాడీ తినిపిస్తే ఎప్పుడు తినిపిస్తే మా డాడీని తినిపిస్తే ఇట్లా వచ్చింది నేను తినాను అని అంటుంది
ఆహా ఇ అదే తన ఇగ తనకు అదే మనసులో ఉండిపోయింది కదా కొంచెం భయపడినట్టుంది
అందుకే అంటే సూప్ చేస్తానేమో అట్లా ఇబ్బంది అయితే ఫ్రై చేసినా కూడా తినట్లేదు. ప్రయత్నమా ముల్ ఆ దాంట్లోన్న ముళ్ళులు కూడా ప్రై అయితే కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఏ ఉండదని చూసిన అట్లా కూడా పెట్టిన తినదు ఇట్లా పెట్టిన తినదట్ల అట్ల పెట్టిన తినదట్ల ఆమె ఇంక
అదే వన్స్ ఒకసారి అట్లా తన మనసు అట్లా పడిపోయినంకా ఆహ ఆహ్ తినాలని అనిపించదు
ఆ ఏమా మీ ఇంట్లో మంచినే తింటారు కానీ మా మేము ఉండే సిటీలో ఒక టూ టైమ్స్ తెచ్చినం గనీ బాలేదు అది దాన్నేమంటారు ఎస్ సీజన్ అయినా దాన్ని మొత్తం ఇలా గట్టి గట్టి పోవడం అంటే కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల తీసుకొచ్చినవ్ ఊకే
కర్రీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కాసేపు అయిన తర్వాత చూస్తే
గడ్డ గట్టి పొ ఆ అంతా ఇట్లా చలి కాలం మన ఫ్రిడ్జ్ ల పెడితే కట్టినట్లు అట్లా అయిపోతున్నది అది భయమైంది ఒక సారితేస్తే ఆ ఆ మా పాప ఊకే వాళ్ల డాడీని డీ రెప్ సండే కద డాడీ ఊకే చికెన్ ఏ తీస్ స్తావ్ మటన్ తేవా అని ఊకే అంటుంటే తెచ్చిండు సరే మా పక్కన వాళ్ళు కూడ తీసుకొచ్చుకుంటుంటె తీసు కొచ్చిరూ అంటే మా విలేజ్ లా కాకుండా వేరే విలేజ్ ల అక్కడ కూడా సిటీ లో కూడా ఒక ఫైవ్ కిలోమీటర్స్ పోయి తీసుకొచ్చిరు కానీ అది కూడా అట్నే ఉంది ఆ తిన్నకాంచి ఇంగ అసల్ మటన్ తినాలన్న కూడా విరక్తే వచ్చింది ఆ అలా
పాపనా
ఆ అవునండి పడుకొని లేచింది ఆ పడుకొని లేచింది ఇప్పుడే ఆ తింటున్ ఆ అంటే ఉగ్గు తింటుందండి ఉగ్గోదింటది ఆ ఇంట్లోనే చేస్తాం మీరేం పెట్టేవాళ్ళండి ఆవ నియర్లో ఉప్పిన
నేను ఈ అంగన్వాల్లో ఇస్తారు కదా అంగన్వ అంగన్వాడి బాలామృతం ఒకసారి ఇంట్లో తయారు చేసిన అన్ని టైప్ ఓట్స్ ఏసీ చేసేది అదొకసారి ఇక ఇవి నింగు బనానా నైట్ ఈ కొంచం రైసె తినిపించ్ వచ్చేది ఎందుకంటే ఎక్కువ నైట్ తినిపిస్తే ఎక్కువ జంపిల్లలు కా పెళ్లి కాదు అని అంటనని
ఆ నై అంటే రైస్ అంటే ఎట్లా కిచిడి టైప్ అట్లా చేసేదా లేకపోతే
మన కర్రీసె తినేది మా పిల్లల్ మన కర్రీసె తినేది చాలా వరకి వన్ ఇయర్ లోపే మా పిల్లల్ మేమ్ తినేదే తిన్నారు ఎప్పుడు వాళ్ళకి సప్ రేట్గా ఉండలే ఇంక చిన్న పాపకు ఉన్నా కానీ ఇంకా పెద్దమ్మ అయితే డైరెక్ట్ మన రైసె తింది ఆమే ఇంకా ఆమాకు సపరేట్ గా ఉ్గు కూడా చేయర నేను బాలఅమృతం మే తినను కానీ మీకు కొంచెం కష్టమ అయింది మీరు స్వీట్
ఓకే అంటే ఇంకెమన్న ఇంకెమన్న పెట్టేదా అంటే ఓన్లీ బాలామృతం నెక్స్ట్
ఇంట్లో తయారు చేసిందె ఉగ్గు నైటు అది పెట్టె ది మత్త ఎప్పుడన్నా ఒకసారి హ్యాపీ పిల్లో మిక్సీ కేసి పెట్టడం ఆ మొత్తం ప్యూరి క్యారెట్ అ వయేపెట్టట్టు ఉరక పెట్టకుండా డైరెక్ట్లా అట్లా చేసి పెట్టడం ఉడకపెడితే మల్ల అవన్నీ పోతేనే పెట్స్ పట్టలేదు అంటే బనానా ఎక్కువ తినేది మా పిల్లలు ఇప్పటికి కూడా బనాన తింటారు ఇక ఆ ఇప్పుడు ఒకసారి పాపకి ఇన్ఫెక్షన్ వచ్చిందండి అ రేసికిలో చూపిస్తే వద్దు అ నై సిండ్రు
ఊ జనరల్ గా పాపకి ఇప్పటి నుంచి అ బర్రె పాలు తాగిపిస్తే చెల్లల్ని
సిక్స్ మంత్స్ నుంచి రాపిచ్చాను పెద్ద పాపక చిన్న పాపకైనా పెద్ద పాప అైనా సిక్స్ మంత్స్ వరక అది ఫౌడర్ వాడిన
ఆ తర్వాత నుంచి
అయితే వేరే ఆ వేరే హాస్పిటల్ కీళ్తే అవి ఫార్మా పాలు ఎందుకు తాగిపిస్తున్నారమ్మా ఇంకా ఏవైనా బెటర్ అవొద్దు అన్నారు అంటే పడవు ఒకసారి పడకపోతే ఇంకా ఒక టేన్ ట్యింటి డేస్ మోషన్ ఇట్ల అయితే వాళ్ల బాడీ అనేది ఎట్లా ఉంటది కద లో సెట్ అయితది వాళ్లాగాన్నాడు ఆడ ఉ అట్లనే అయింది చిన్న పాపకి అట్లా అయింది పెద్దపాప కి అట్లా అయింది ఒక టెన్ డేస్ అంత ఇబ్బంది అయింది కాని తర్వాత గేదే పాలు అంటే సపరేట్గా తీసుకున్నాం అన్నట్టు
ఇబ్బంది అయింద లేకపోతే పౌడర్ పాలు ఇబ్బంది అయింది
గేదె పాలు ఇబ్బందైంది
ఆ తర్వాత సెట్ అయిందా
ఆ తర్వాత సెట్ అయ్యింది ఒక టెన్ డేస్ తర్వాత అంటే అది వాటర్ కి ఒక కప్ వాట పాలకి త్రీ కప్స్ కదా
అంటే ము బాగా డైల్యూట్ చేయాలి మనం చాలా వాటర్ పోసి తాపిస్ ఆ
చిక్కగుంటే వాళ్ళకి డైజేషన్ ప్రాబ్లమ్ అయితదని అవి పోస్తరు అందులోనే కొంచెం ఓమ కలిప్ ఈ ఇచ్చేది వాటర్ పాలు గూడ ఎందుకంటే డైడిషన్ కాదు కదా తుందిరా
ఓకే ఉమెన్ పౌడర్ అదే ఒమన్
ఇంకరోను ఆజే జిలకరున్ను ఒ ప్మా ఏంచి ఫౌడర్ పడతది మళ్ళీ సన్నటి క్లాత్ లో ప ట్టేదిగా తన్ను అయితే జ జల్లడ పడతనేమో ఇట్లా వస్తాయి కదా మళ్ళా గట్టిగా ఆ చున్నీ క్లాత్స్ ఉం దేమన్న దాంట్లో బట్టి పెట్టి ఆ రసమే వేసేది గ ఫోల్డ్ర్ కూడా పోయపోయేది ఏదైనా క్లాత్ ల కట్టేసి సన్న క్లాతులో ఆ పాలల్లో వేసేది ఇగ పూస్థానంగా ఒక రెండు నిమిషాలు వేసి ఉంచేది మళ్ళా ఎక్కువ ఘాటు అయితే వీళ్ళు ఆగరు కదా అని అవునా అంతకోకవేళ అట్లున్నాదనుకో చిన్నగా బెల్లం ముక్కేసేది హెవిగ ఒక టూ డేస్ కో సరే ఆ బొమ్మ వ రాపిచ్చాడు పాలు ఇప్పటి కూడా తాపిస్తరు కానీ ఇప్పుడివరకైతే ఏ ఆ ఓమాను జిలకార ఇంగ స్ సొంటేమో అప్పుడప్పుడు ఇస్తాను
ఆ
టీము మీ రియాలు తులసి రసం ఇవన్నీ మా ఆ చేసి బెల్లంలో కలిపిస్తా మా ప క్కన అంధ్ర వాళ్ళు ఉంటారు వాళ్ళు మొత్తం సొంటి ఆ ఆమె ఏత్తదిగా ఆమె జేసినప్పుడు నాకు కూడా కొంచెం బెట్ ట్టది ఆ వీక్లీ వన్స్ అదిచ్చేయ్ ఊ ఇప్పుడు కూడా కాఫ్ సిరప్ప అయితే ఆమె అవ్వే ఏస్తా తులసి రసమూ సొంటి వళ్ళు మనము ఇప్పుడు ప పచ్చ కర్రీలల్లా ఆయిల్ ఎట్లేస్కుంటామో వాళ్ళు సోంటి ప్రతిదాంట్లో యూస్ చేస్తారు చిన్న పిల్లలకైతే బాగా టు లేంది వాళ్ళసలు సొంటి వేయికపోతే ఆమో అన్ త ఏదో ఐనట్టు
ఆ ఏ ఎక్కడి ఎక్కడి అలవాటు అలా ఉంటది మనకు అట్లా మనకు టలవాట్లే
ఆ అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసే ఇస్తాము, పాలల్లో కూడా వీళ్ళు ఇచ్చినా కూడా ఒక ట్వంటీ డేస్ ఎప్పపోనుం ఎండపెడ్తం అన్ని ఎ ఎంచి ఫోటోలు చేసినైట్ తు పాలలా కల్పిస్తాం
అ గ్లాస్లో తాగేవాళ్ళు అవి అంటే మధ్య తగులితే ప్రాబ్ అంటే బాటిల్ బంద్ చేసినాకయితే బాగానే ఉంటది మ్ జల్లెడబడతారు మళ్
ఆ చలర మతది బాగామె త పెట్టి అలా చేస్తే పనే ఉంటది ఏదైనా
అంతే పిల్లలు అన్నప్పుడు అదోటిదోటి తినాలి వాళ్ళు తినారు కాబట్టి చాలా రకాలుగా ట్రై చేసి అన్ని చేస్తూ ఉంటాను
ఆ ఎట్లు న అవునా ఇప్పుడు పోతే అదే భయంమవుతుంది ఇంక వన్ మంత్ రెస్ట్ లానే ఉన్నదండి. అమ్మమ్మ వాళ్ళింటికొచ్చి, ఇప్పుడు పోతే స్టార్ట్ అయితది ఇక రెస్ట్ అన్నా తీసుకున్నా భయం అయితుంది. నైట్ నుంచి అంటే నిన్న మా హస్బెండ్ చెప్పిండు. రూమ్ ఇట్లుంది వేరే దగ్గర తీసుకుంటున్న ఇండ్విజిలిజ్ హౌస్ అనంగన నాకు ఇక టెన్షన్ పకుని నిద్రే పట్టలేదండి, అమ్మ ఎట్లా ఎసుకోవాలె అన్ తైజ్వొ ఎ ట్లు ఉండాలి. ఇప్పటి నుంచి భయం అయితుంది. సింగిల్ దా సింగొలా తీసుకుంటాంటె ఇంగ టెక్షన్ స్టార్ట్ అయ్యి ఎక్ మితోట్ల ఇయల ఫుల్ హెడ్డెక్ వస్తాంది. నువ ఎంతసేప్ టాబ్లెట్ ఏసుకునే తగ్గింది. మార్నింగ్ నుంచి ఎవ్వరు. కాల్ మాట్లాడలేద్, మస్తు నస్తాంది. ఇగో ఇప్పుడే పా వడుకుంది చిన్నామె ఇగ పెద్దామె పడ్ కొలగానే
ఆ ఏం కాదులేండి. ఒకసారి ఎళ్ళిన తర్వాత అదే అలవాటైపోతది. పక్కనే ఇల్లులు ఉంటాయ్, కాబట్టి ఆ ఆ కల్చర్ కూడా చాలా బావుంటదండి. మంచిగా ఈవినింగ్ రాగానే అందరు బయటికి రావడము.
పిల్లల్ని పట్టుకోవడం ఇబ్బంది అయితది. చ్ కొంచెం మార్నింగ్ బోయి ఈవినింగ్ వచ్చేదన్న సరే నైట్. ట్ ఏ టైమ్ అయినా ఉంటారు కదా. అట్లా ఏమనిపయదు. ఈ నైట్ పోవుడు మళ్ళ నైట్ ల స్ సిక్స్ థర్టీ కల్లా ఫైవ్ థర్టీకి ఎళ్తరు, మళ్ళా ఎర్లీ మార్నింగ్ సెవెన్ కి వస్తారు. అప్పటికి వీళ్ళు స్కూల్ పోతరు అళ్ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు స్కూల్ కి రడీ హడావుడిలోనే ఉంటరు. వాళ్ళతోనీ వీళ్ళు కలిసేటట్టు ఉండదు, ఇక అది బాధ అనిపిస్సాంది. లేకపోతున్నంటే ఉంటాద బాధ సరే అండి.
ఆ ఓకే అండి. ఊ బాయ్
హు